హలో ఏం చేస్తున్నావ్! బాన్ న్నాను. నువ్ బావున్నావా.
ఆ బావున్నా ఎక్కడున్నావ్? ఆ తిన్నన్. తిన్నారా?
తిన్నా.
ఆహా! ఏం చేస్తున్నారు? ఏం చేయ్ ట్లేదు
ఆ బయటికో
బయటకి వచ్చిన
ఆహా ఆ ఎక్కడంటకు
ఆహా అన అనద్దు
అవునాయక్కడండరు
అట్లాడుకడదు ఆహా
నే నేను బయటికొచ్చిన
బయట అంటే మీ ఊరేది
అవి చెప్పొద్దె
అదూ ఆ కొత్తగా ఇదో షాపింగ్ మాల్ పని చేస్తుారట కదా అందులో మంచిగా ఉన్నాయా చీరలు ఇప్పుడు రేపు పండుగ కదా పోయి షాపింగ్ చేద్దామని చూస్తున్నా
తీసుకోవచ్చు కానీ ఆ రేట్లు తక్కువ ఉండాలి ఆఫర్లు ఎక్కువ ఉండాలి
కానీ ఇగో ఇలా ఫ్రెండ్ ఫోన్ చేసింది పోదామా ఒకసారి చూద్దాము అని ఇక ఆయన తమె చూసిందంట బయటికి వెళ్ళి ఇక మస్తు మంది జనాలు ఉన్నారుని చెప్పి ఇక ఆయనంత చిిందంత పిల్ల ఎకా అదే రేపా అన్న పోదా
ఏ ఆ రేపుపోయి మంచి మంచి చీరలు ఆఫర్లు ఉంటే మంచిగా ఏరుకొని రా రెండు వందల కోటి వంద కోటి
ఆ అంటే రేపు చూసి రామనవమిగద ఇగ దేవుడుదగ్గరకి తమ్మ ఆడ దేవుడికి పెడదామని
శ్రీ రామనవమి అంటే ఏం చేస్త స్థారు
శ్రీరామనవమీ అంటే ఈ ఆ ఆ ఆ రాముడు పుట్టి రాముడు నమి రోజు ఊడోడు అంటే ఉగాది ఎల్లినాక వస్సది కదా ఆయన మ్యూజి రాలగొడుతాడు ఇగ ప ఇట్లని ఆ రోజు ఆయనకి పెద్ద అయితది ఆ అయ్యో పుట్టినరోజును పెళ్లి రోజు ఒక్కటే రో అంటే శిన్నప్పుడు పుట్టిండు ఇగ పెద్దగా అయినంక అనుకోకుండా అ రొ రోజుకు పెళ్ళై ఇట్ల పుట్టిండని ఇగ ఆ అదొక పెద్ద స్టో రి ఒకో పెద్ద స్టోరీ ఇగ అదే ఇట్లా దేవుడు కర్మ అ ఒక స్టోరీ ఉంటది ఒకటి అదంత గుర్తుకోస్త తర్వాత ఇంక ఎప్పుడన్న చేప్తా అ ఇగ అట్లనే పుట్టిన రోజే ఇగ అనుకోకుండా పె పెద్ద గా ఆ పోతే అడిగింట శివ దన సిరికి పెళ్లి అయితది ఇగ ఆళ్లకి హ్మ్ గట్ల ఇ అందుకే ఇగ రేపెట్లో దేవుడి కల్యాణం మేస్తారు కదా ఇ మంచిగా గుడి పోదాం అనుకోని అనుకున్నాం
ఇస్తారా
ఆహా ఇక ఎట్లయినా పుట్టిన రోజు కాబట్టి ఇగ గట్లనే కళ్యాణం ఎత్తారు ఇగ పెళ్లి రోజు అని కూడా
నైటా పోద్దున్నా
పొద్దుగా అది ఎసుకోరు పొద్దుగాల్నే ఉంటది ముహూర్తం ఇగ గప్పుడే ఏసుకుంటరు
లేదు శివ శివ్ శివరాత్రికి నైటే చేస్తారు కదా
శివరాత్రి గిట పొద్దున్నే చేస్తారు రాత్రికి అభిషేక్ కం చేస్తారు పెళ్లి చెయ్యరు రా త్రికి
అవునా బిష్ అభిషేక్ చేస్తారా నేను అప్పుడు శివరాత్రికి ఆ
అవునాట్లనే ఇక ఇ మన తెలుగు పండుగలు ఉ అయి కదా వాటిలలా ఇక మన తెలుగు ద అట్లాగాని హిందూస్ దాంట్లా పొర్తుగాల్నే పెళ్లి తీస్త ఇద్దరు వెన్నికట్కి ముహూర్త లేకుంటే రాత్రి వేస్త ండే గాని దేవుళ్ళ పెళ్లిలన్నీ పొదుగాలనే అవుతాయి
బతు కమ్ ఎ రోలుు ఉంటేవి ఈ పండగ
బా ఇయ్య ఇ మోని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క మా దగ్గరనయితే తొమ్మిది రోజులు ఎతుంది తొమ్మిది రోజులు మంచి గుర్తాం పాటలు పెట్టుకొని ఇం గ అట్లు ఇట్లే గుడతాం ఇక
అంటేది కూడా
ఇ ఇంకొక దగ్గరనే ఏమో ఏడు రోజులు ఇస్తారట
అది ఎక్కడా
అదే ఏదో ఊరుండనే గగాడ ఎ
మాలగల కూడా తొమ్మిది రోజులు ఎస్తారు ఫస్ట్ ఫట్ డే ఫస్ట్ బతుకమ్మి బాగా ఎంజాయ్ చేస్తారు మళ్ళ లాస్ట్ బతుకమ్మ క బాగా ఎంజాయ్ చేస్తారుతు
ఇకమ్మా బత్ కమలకి నేను మా అక్కనే కేంజయ
మీ కుంటారా దీంతో నాతో పాటు మా ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు
అమెే మీద్దర అ ఆక్కడ ఉడై గిరేదిగా ఫస్ట్ రోజు అందరోజ వస్తారు మళ్ళా రాష్ట్రోస్ వతారు ఇ కొంతమంది తొమ్మిది ఎ రోజు బతుకమ్ వేర అయితే ఏజు లాస్ట్ తర్వాత సద్దుల పచ్చకమ్మ వేతరడుప్పుడు మీ మాైతే తొమ్మిది రోజు రజులు మం తొమ్మిది రోజులు చేేర్చుకుంటాము కానీ కొంతమంది ఆ తొమ్మిది రోజులు పోతాము కొంతమంది ఎనిమిది రోజుల్లో పేర్చుకుంటారు. అరణం రోజు పేర్ పేరవరు వాళ్ళు అలిగిన బతుకమ్మ అని అంటరు సూడు గ రోజు వాళ్ళు పేరువరిగా
అం బతుకమ్మ అలుగుతదా
ఆ బతుకమ్మ అలుగుతది. అంటే నేను మా అత్తగారింటికి పోను. ఆ చెయ్యరిగా ఆ రోజు గింత జల్దీ పోను నేన్ గిట్ల మీ అందర్ ఎందుకో ఇట్ల వదిల్పెట్ పోవాలని ఏడుస్తదిగ. అప్పుడు ఆ రోజు అలిగి ఇగ చెయ్యరు.
అది దేవుని అది దేవు అది దేవుని స్టోరియా లేకపోతే అయితే నార్మల్ మనుషుల స్టోరీయా!
దేవుని స్టోరీయే అది కానీ మనిషు లల్ల జరిగింది.
అవునా.
మ్ ఇప్పుడు గిట్ల రేణక ఎల్లమ్మ, మల్లన్న ఇల్ ఎట్లా అయిన్రు అంటే అది కలియుగం స్టార్ట్ అయినంక అయిన్రు కదా మనుషులు పుట్ అంటే అయినంకా అవునా గీ ఎలమ్మా మల్లన్న గీ గ్రామ దేవతలు ఉంటయి కదా వీళ్ళందరూ ఈ దేవుళ్ళు ఉన్నరు చూడు లక్ష్ క్ష్మమిదేవి, పార్వతి. శివుడు. పిల్లా
వాళ్ళందరూ ఆ అమృతం దాగాయిల్లు గదా
అట్ల అమ గట్ల ఏం కాదు కాని వాళ్ళు వాళ్ళే అంగి బ్రహ్మదేవుడు ఉంటడు కదానే ఆయననే అందర్నీ తయారు చేస్ సడు. ఇలా అట్లా ఆ శివుడ్ని వాళ్ళ తాతలని వాళ్ళ తాతలని అందర్ని ఆయననే ఇచ్చిండు. ఆ అర్ధంగాట్లేదే మళ్ళీ చెప్పవా
ఆ
ఇగ అందరి దేవుళ్ళది అది. గాని చేషిర్రు ఇగా తర్వాతకి ఈ మైళన్నా పరశురాము ఇగా హోలీ అంటే గి రాధక్క కృష్ణులది ఉంటారు గాదా ఇక వాళ్ళది మంచి ప్రేమ జంట అని ఆ గట్ల వాళ్ళూ తరు ఆ వాళ్ళ ఇగా మంచిగా సెలబ్ ప్రసించి చేసుకుంటారు.
మరి
అందుకే
ఇప్పుడు ఏయర్గా బొమ్మలు
శివుడి ఎందుకు చేయారే రాధాకృష్ణ దీస్ ఓ బిమ్స్ కూడా ఫెమస్ తెగ వస్తున్నయి. రీల్స్ అప్పట్ల మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా వస్తున్నయి.
స నా
ఆ ఎప్పుడు చూడాలే ఏమో ఎవరు వెట్టాంగా
ఎప్పుడు కృష్ణ కృష్ణుడు ఏం చేసిండు అది చేసిండు ఇది చేసిండు. అనేది ఉంటది. గాని ఇక్కడ హోలీ ఆడిన్నా అయితే ఎప్పుడూ చూడలేదు. నేను
అవునా ఏ మ మాస్తుగా నీకు ఎప్పుడన్న మా చూపిస్త ఇ టీవీలా శివుడికి వస్తు కృష్ణుడికి వస్తుంది. చూసినావా
కృష్ణుంది.
సీరియల్ వస్తుండే చూడు మా టివి లా
చూల్లే చూల్లే
ఆ దండ్లో కూడా ఉంటది. ఉంటుండప్పట్లా
అప్పట్లా వచ్చేది గాని ఆ శివుంది. కృష్ణుంది. సాయిబాబాది
ఆ ఇగా పొద్దుగాల ఎనందిన్నరకి స్కూల్ గాదా ఆ ఎనందిన్నరకూ అయిపోతుండే. అది ఎనందిన్నరకూ అట్లా పోతుండే ఇక అది జూసి పోతుంది చిన్నగా రెడీ అవ్వకుండా అది వస్తుంది ఆ పట్ల వస్తుండ
ఇప్పుడోస్తాడా ఎన్ని ఇంక ఎన్ని ఎపిసోడ్లు వస్తాయి అట్లనే
ఇగ అట్లాని అయిపోయినాకది మళ్ళా మొదటికెళ్ళ ఇస్తారు ఇకలా అయిపోయిన స్టోరలగ కదా అంట దాంటనే అన్ని కలుపుతారు ఇక
అదంతా నిజమై జరిగిందని వాళ్ళకి ఎట్లా తెలుసు
అంటే బుక్కులల్లో ఉంటది కదా అట్లా తెలుసు ఇంకా సమ్మర్ హాలిడేస్ తిరి కూదాం అనుకుంటున్నాం హాలిడేస్ ఉన్నాయా మీకు
ఆ ఆ
సమ్మర్ హాలిడేస్ లో ఎడికి పోదాం అని కుంటానవ్
సమ్మర్ హాలిడేస్ లో ఏదన్నా ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా
అవునా మేం కూడా గట్లనే అనుకుంటున్నాం ఏటనా పోవలీ ద కో ఏటాయితారు ఈగ ఆ ఫ్రెండ్ త అయితే ఫ్రెండ్ త ఫ్యామిలీతో అతే ఫ్యామిలీతోనీ
ఓకే బాయ్
ఒకే బాయ్
ఉ